ఆ బావున్నా అ మీరెలా ఉన్నారు
వాయిస్ ఎంట్రా స్లోగొస్తుంది కట్ అవుతుంది
కాటవట్లేదక్క మంచిగా ఉంది డిస్టబెన్స్ ఏం లేదు
ఆ ఇప్పుడు వస్తుంది అలయ బాగున్న అట్లా సాగ తీసినట్టు వచ్చిందిరా
అవునా ఫోను కొంచెం దూరంగా ఉండ మీకు అందుకే అట్లా వినిపించినట్లుంది
ఉ ఎలా ఏం చేస్తున్నారు. ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది. నేనే మొన్న మొన్న అనుకున్నాలే గని అస్సలు ఎక్కడ రా ఇగ ఇంట్లో ఉంటే ఏదో పని. ఈ ఎండాకాలం ఏమొ తొందరగా పని చేసుకొని బయటికి ఎళ్ళ బుద్ధి కావట్లే
ఈ ఎండలు కూడా బాగుండిపోత
ఆ పొద్దుటే లెగటం ఇక బట్టలు ఉతుక్కోవడం గిన్నెలు దోము కొను వంట చేసుకొని ఉండడమే ఎటు వెళ్తాం చెప్పు
ఆ అదే లే ఇంకెటు ఎళ్లేది లేదు అస్సలు
ఎటు ఎళ్ళటానికి ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ లేదు అస్సలు
అవున అక్క మేము మొన్న గోల్డ్ కొందామని వెళ్ళాం మా పాప కోసం అనేసి ఆ రీసెంట్ ఇగానే ఎళ్తే అస్సలు ఆ రేటు చూసేటళ్లకే ఇక మాకు ఏం తీసుకోల వచ్చేసిన
ఊ అట్లనా
అవును అక్క వెళ్ళం కాని ఆ కాస్ట్ అసలు మనం కొనేటట్లే లేదు అసలు ఎక్కడో ఉంది
అరే మొన్న మేమ్ కూడా మా వాళ్ళకి చుట్ కాళ్లలో ఈ మెట్టెలు పుల్లలు ఉంటాయి కదరా పేళ్లి కుతురికి తీస్ కుందాం అంటే ఐదు వేలు చెప్తున్నార్ర ఒట్టియే ఒక్కరింగే మన రెం ఫస్ట్ కాలు ఫస్ట్ ఫింగర్ రెండో ఫింగర్ కు పెడతాం గా రెండో ఏలు ఆ రెండో ఏలు పెట్టే ఒక్కటే ఇంక ఇం కోసే ఇంకోటి కూడా తీసుకుందాం అనుకుంటున్నాం ఇటు రెండు అటు రెండు అనుకున్నాం కానీ ఇయ్యే ఐదు వేలు అంటా
అవున అక్క అస్సలు రేటు మనం కొనేటట్లే లేవు వాటి దగ్గరకి వెళ్ళాలన్నా భయం వస్తుంది
వెండికి వెండికి ఇంతే రేటు ఉంటుంది బంగారానికి బంగారం కంటే వెండి ఎక్కువైపోతుంది
అవునక్క
అసలు ఏమి కొనేటట్టుం ది ఏంటో అర్ధం అవ్వట్లే లేదు
అవును అసలు ఏం కొనలేకపోతన్నం, మేమైతే కొందాం అని వెళ్ళాము చే చేపిద్దాం పాపకి తీసుకుందామని వెళ్ళాంగాని అసలు ఎక్కడా అసలు అమ్మో. వెద్దులే ఇక అసలు అనేసి వెనక్కి వచ్చినామ్ ఏమైనా తగ్గితే తీసుకోవాలి లేకపోతే ఇగ అస్సలు దాని దగ్గరకి వెళ్లే పనే లేదు అస్స
అసలు మళ్ళీ ఒక్కోసారి అనిపి పిత్తుంది అవసరమా మనకి ఇన్నిన్ని డబ్బులు పెట్టు కొనుక్కవడం అనిపిస్తుంది ఈ మధ్య
ఇ ఏంటో ఇదేదో ఇవి వేసుకుంటే ఏదో మనకి రెస్పెక్ట్ ఇస్తారు అనుకుంటాం గాని సమాజంలోని అసలు ఏ బంగారాన్ని చూసి రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటో నాకు ఏ అర్
అసలు వేస్ట్ అది ఎప్పుడు తెలియనప్పుడు మనం ఇప్పు ఇప్పుడు మనం చదువు చదువుకున్న వాళ్ళమే కదరా చదువుకున్నప్పుడు మన మనకి ఏంటి ఏది కావాలి లైఫ్ లో అంతేగాని ఒకళ్ళు ఏమనుకుంటారు ఏ అలా అలాంటి మనం అనుకోకూడదు ఇంకా
అదే అక్క కాని ఇప్పుడు పెళ్ళిళ్ళలో అయినా మన పిల్లలకి మనం పెట్టాలి కదా ఎంతో కొంత
అవును ఏంటో అసలు ఆకాశానికి ఆంటీపోతుంది
సల మేం కూడా
ఏంటో కొని కొంతమంది కొని పెట్టుకుంటున్నారు కొని పెట్టుకున్నా మరి దాన్ని తయారు చేయించుకోవాలి కదా
అసలు మనమే అక్క ఇలా ఈ బంగారం గురించి ఇవన్నీ అనుకుంటాం గాని అసలు ఉన్న వాళ్ళు అయితే అసలు వాళ్ళు ఏం వేసుకుంటారు ఏం వేసుకోరు
అఔ అరే ఇంతదా
వాళ్ళే సింపుల్ ఉంటారు ఇంకా మనకంటే అసలు అక్కా
కాక ను ఆడు మరి
ఉ
అసలు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పు అసలు నువ్వు ఇప్పుడు చూస్త తగదా ఫారనో ఇంగ్లాండ్ అమెరికా పరే ఆళ్లను చూసినప్పుడు నీక ఏ ఏం కనిపించ చిట్ ఫస్ట్
అవును అసలు అక్క వాళ్ళ దగ్గర ఏము ఉండవు అసలు పన్
సరే ఏ ఏం వేసుకోలే కంటే వాళ్ళకి కేం లేనట్టు
ఆ అదే బంగారా ఆస్తి అసలు అమెరికాలో ఉన్నంత బంగారం అసలు ఎక్కడ ఉండదు కాదు ఫస్ట్ ఉంటది కానీ అసలు వాళ్ళు అసలు ఫారినర్స్ అసలు ఒక్కళ్ళైనా అసలు ఎవ్వరు వేసుకోరు
వాళ్ళు చాలా ఆ ఆర్థి క పరిస్థితిలో చాలా మా మనకంటే ముందున్నారా కింద పడి ఉన్నారా
వాళ్ళు ఎంత ముందు ఉన్నారో అస
మరి ముందున్న ఎందుకు వేసుకోవట్లే అంటే వేసుకో కుంటేనే చూపించుకుంటేనే మనం అన్నట్టు కాదు కదా వాళ్ళ మైండ్ మెచ్యూ రీట్టి చూసావు మనకంటే ఎంత డిస్టెన్స్ లో ఉన్నామో మన మైండ్ వాళ్ల మైండ్ ఉమ్ గోల్డేసుకోన్ ఒకల్నింప్రెస్ జేయాలి ఎన్న్ రోజ్లేస్తావ్ నువ్వు చెప్పు. ఇప్పుడ్ నీకస్సలు ఈ లేదనుకో ఆ నువ్విప్పుడు ఏదోకటి మీ ఆయిన్తో గొడవ బెట్టుకొని అందు మీ అమ్మొల్ల్తో గొడవ బెట్టుకొని నాకు చేయించండి చేయించండి అని ఏసుకుంటవ. కాదు గద సింపుల్ గుంట నే హ్యాపీ నన్నడుగుతే
అవునక్క నేన్ గూడిగదే అసలు ఇగదే అనుకుంటాన్న ఎందుకెవరికోసమో మనం కొని మనకి స్తోమత లేకపోయినా అంత డబ్బులు బెట్టి కొనుక్కోవడం అప్పులు జేస్కోడం ఇవన్నీ ఇంక వేస్టసలు.
ఇదిగో మొన్న ఒ కమ్మమ్మ వాకిలి ఊడ్చిందంట ఇంట్లోకొచ్చిన్ తర్వాత దొంగలెనకబడ్డరంటమ్మ బంగారం కోసం.
ఓ
క్కదానివి రాగలవా నిమెల్లోది బీకుతడో నీ చొవ్లోది బీకుతడో నీ చేతుల్ది కట్ జేసన్న నీ ఫింగర్ మన ఏళ్ళలను గూడ. కడ్ జేయమన్నా కడ్ జేస్కొని దీసుకుంట్రు స్సబ్బరంగ.
ఔనక్క ఇదొక బాధై పోయింది రీసెంట్ గ్గూడిక్కడ మా దగ్గర గూడా దొంగలు బడ్డారు ఒకింట్లోని అదే అలానే ఉంది. అదేగ నే మొన్నెళ్ళి వచ్చేసాం.
హుమ్ ఎంతన్నారసలు ఏమనుకున్నార్
లక్షా ఎనభై రెండు వేలేమొజ చైనొకటి దీసుకుందామనుకున్నమక్క పాపకి కాని లక్ష ఎనభై రెండు వేలనేటాళ్కి ఎగ ఎందుకు లే అని గరక్కొచ్చేష్నా అంత డబ్బులు యాడ దీసుకురాగలం మేము.
పెతాయ్
ఆ వవ్వయినా వడ్డీ వస్తాయ్వి ఇప్పుడు చేపిచ్చివింట్లో పెట్టుకుంటే ఏమొత్తది మాకు.
ఆ ఏమీ రాదు ఇగ జనాల్ ముందు జే చూపించుకోడానికి.
ఒ ఇంగ రొంత అంగలాత్తే బో తెయ్యదో అన్నీ బోతాయిగ డబ్ బ్బులు బోతాయ్ ఇగ అన్ని పోతాయ్ ఔనక్క మరి కొంచ్. కొంచెం బంగారం దీస్కుంటే ఎన్ని డబ్బులొస్తన్నాయసలు.
ఆ ఇప్పుడు ఒక రింగ్ జేయించాలంటే నీకాడ ఎయ్టీ థౌసండ్ ఉండాలట ఏంటి ఫైవ్ గ్రామ్సే. మరింకే ఒక వాడు ఒక రొండు. ఉంగరాలో ఒక చైనో గుంజితే వాళ్ళ లక్షాధికారయిపోతవ్
ఆ
ఆ ఇంట్లో ఉన్నా భయమే మనకి ఒంటి మీదున్నా భయమే అవసరమా అసలు గోల్డు. అదాలోసించుకోరేంటసలు జనాలు.
ఏం ఇప్పుడు అవి ఇంట్లో పెట్టేటండి బయటికి మనం హ్యాపీగా వెళ్ళాలినుకుంటని ఇవ్వే టెన్షన్ ఇంట్లోనే పెట్ొచ్చేసాము ఎవరైనా దొంగలు పడితే ఎలాగా మనం ఎక్కడికైనా వెళ్ళినా మనకి ప్రశాంతత ఉండదు మన మా ఇండ్లోని మొత్తం ఆలోచన ఎట్లయినా ఇక్కడికి వచ్చేస్తా ఉంటది కొంచెం ఎక్కువ గోల్డ్ ఉంటది ప్రజెంట్ సిచ్యువేషన్స్ లోని
అదే కదా బాధ
ఆ
ఇట్లా వాద అట్లా వాద ఏంది చెధమ్
అదే మరి
అందుకనే చాలా జాగ్రత్తగా ఉన్న బంగారాన్ని ఉంచుకుంటే చాలు మనం ఒక లిమిట్ లేకుండా అస్సలు లేకుండా ఉండొద్దు హెవీగా ఉండ అవసరం లే సింపుల్గా మీడియంగా ఉంటే డిగ్నిఫైడ్ గా ఉంటది నాకు తెలిసినంతవరకు ఈ రోజు జూలైయితే ఈ రోజుల్లో వేసుకోవాలి ఒక ఒక పది ఏదో గంగిరెద్దు లాగా అలంకరించుకోవాలంటే ఆ ఐడియా ఉంటే ఇంకా వాళ్ళు కష్టమే ఇంకా బతకడం కష్టం అయిపోయింది
అవును అక్క మన అమ్మ మన అమ్మ వాళ్ళు ంటే అప్పట్లో కాస్ట్ తక్కువంది కాబట్టి కా కాస్ట్
వాళ్ళకి కాస్ట్ తక్కువన్న ఇంత నాలెడ్జ్ లేదు కదా రా వాళ్లన్నా, వాళ్ళు ఇట్లా ఎడ్యుకేషన్ లేదు కదా, ఏమనుకునేవాళ్ళు, అమ్మో అమ్మియో, ఇలా మెడ నిండా వేసేసుకుని, చేతి నిండా పెట్టేసుకొని, చోలి నిండా పెట్టుకొని వెళ్తే, మమ్మలు. ఉన్నోళ్ళు అనుకుంటారు అనుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కదా ఆ మనకి ఎడ్యుకేషన్ వచ్చాక మన వాళ్ళ మైండ్కి మన మైండ్ కి తేడా ఉంది గదా
అదే అదే
ఎంత సింపుల్గాంటే అంత అంత మంచిగా కనిపిస్తారు
అదే అ
ఆ ఆమె ఎంత రెడి అయిదిల్సా చేయతు లాకి బ్యాంగిల్స్స్ ఎస్‌యూ కోవాలి ఆ వడ్డానం కూడా పెడతుందిరా ఆమెకు ఫార్టీ ప్లస్ ఉన్నాయి్
స
ఆ అంత ఆ మ్యాకప్ ఐతే అసలు మొహన్ నిండా మేకప్ వసిద్ది అంత రెడీ అయినా అసలు ఎలా అంటది నాకు ఆమెను చూడంగానే ఒక గంగిరెద్దుని తీసు కొత్త చూడు అలానే అనిపించిది అసలు ఏం బాగోదు కానీ ఆమె ఫీలింగ్ మాత్రం నేను అన్నివేసు కోల గోల్డ్ వేసుకోవాలి అన్న ఫీలింగ్ ఆక
అదేలే
అలా ఉంటుంది
అదే అదే అక్క
మనం న్యూస్ లో కూడా ఇంటనామ్ కదా ఆ చాలా మంది ఆటో విక్కినా కాని ఆటో డ్రైవర్ లేటొతే అడవిలోకి తీసుకెళ్ళి పోయారంటగా ఒకసారి
ఇక ఏసుకొని బయటికి వెళ్ళాలన్నా టెన్షనే ఇంట్లో ఉంచిన టెన్షనే కదా అ అన్నిటికంటే ఇది తీసుకోకపోవడమే మంచిది అసలు
ఆ ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంక్ లో పెట్టుకోవడం తప్ప
ఏమిలేదు
లేదాఆనందం ఇప్పుడు టెన్షన్ పడు తున్నారులే చాలా నైన్టీ నైన్ పర్సెంటు ఒక రెండు మూడు చైన్లు వేసుకోవాలంటే వామ్మో ఇన్ని లా లక్షలు గోల్డ్ రేట్ పెరిగిపోయింది పుసుక్కుని ఎవరైనా దొంగ గుంజుతే అలా అని కూడా ఉందిలే కొంచెం భయపడు తిన్నారు
అవునక్కారు అసలు ఎట్లా మార్నింగ్ టైమ్ లో కూడా నైట్ అక్కర్లా మార్నింగ్ టైమ్స్ లో కూడా దొంగలు ఇళ్లల్లో ఎళ్ళిపోతున్నారు
అవును మార్నింగ్ పగలూ లేదు రాత్రి ఏది లేదమ్మ దొంగలకి లేదన్న ఎక్కువ మాట్లాడు తే ఆ గొడ్డలో ఆ సుత్తో ఆ చాకో పెట్టి పీకన్నా కోసేసి వెళ్ళిపోతారు
అవును ఇంకా మన ప్రాణాల కంటే ఇక బంగారం ఎక్కువ కాదు కద మరేం చేత్తం
ప్రాణాల కంటే ఎక్కువ అనుకుంటే ఇక మనం బతకడం వెస్ట్ ఇక ఈ రోజుల్లో అసలు ఏ రోజుల్లో కూడా వేస్ట్ బంగారాన్ని ఎక్కువ వేల్యూ ఇచ్చి మనిషికి తక్కువ వేల్యూ ఇస్తే ఇంకా వేస్ట్ ఉపయోగం లేదు ఇంక మన జీవితాలు
హ్మ్
నువ్వు కూడా ఎక్కువ అప్పులు అలా చేసి బంగారం మీదేం పెట్టుండ కండి ఇన్వెస్ట్మెంట్
లేదక్క అసలు మేము కొంచెం తక్కువ కాస్ట్ ఉంటే తీసుకుందాం పాప కోసమే కదా అనుకుని వెళ్ళాం కాని ఇంకా అంత రేటు చూసినాక మేము ఇక వద్దులే అనుకున్నాం
సరే సరేలేరా మరి కొనకండి ఏమి బంగారమే ఇంపార్టెంట్ ఏం కాదు మనుషులు ఇంపార్టెంట్
ఆ అదా అవునక్కా మేము అదేనుకుంటున్నామ్ ఇంకా అలానే ఉండాలి గోల్డ్ ఆ సరే అక్క మరి అయితే ఆ ఓకే అక్కా